హలో
హలో
హలో
గుడ్ మార్నింగ్ బాగున్నారా
హలో
హలో
హాయ్
హాయ్ బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
బాగున్నా ఏం చేస్తున్నారు
హలో
ఏం చేస్తున్నారు
ఇప్పుడు ఏం లేదు ప్రజెంట్ టీచింగ్ లో ఉన్నాను ఇప్పుడు హాలిడేస్ కదా హాలిడేస్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్ జాయినింగ్ వెళ్లడమే.
అవునా
మీ స్టడీ ఆ డిగ్రీ అయిపోయిందా
ఆహా లాస్ట్ సెమ్లో ఉన్నాను ఎగ్జామ్స్ ఉన్నాయి
ఓకే ఇప్పుడు ఇయర్లీ టూ సెమిస్టర్స్ పెట్టేటిగా
ఆ ఇయర్లీ టూ త్రీ ఇయర్స్ నేను బిసి బ్యాచలర్స్ ఆఫ్ కంప్యూటర్
ఏ గ్రూప్ తీస్కున్నారు
ఎ కంప్యూటర్స్ ఎప్లికేషన్
ఓకే అంటే లాస్ట్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ అయిపోయిందా.
ఆహా లేదు నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ
ఫైనల్ ఇయర్ ఓకే
ఆ మీరేం టీచ్ చేస్తారు నేను ఐసెట్ రాసాను ఐసెట్ నుంచి ఎంసిఎ కి వెళ్దామని
ఆ ఏమో అన్నారు
మీరేం టీచ్ చేస్తారు అన్నా
ఆ నాది సైన్సు ఆ సైన్స్ హయర్ సెక్షన్ నెక్స్ట్ ఈ కంటిన్యూ చేస్తుంది ఈ ఇయర్ జాయినింగ్ చేస్తు జాయినింగ్ అవుత్ అవుతున్న స్కూల్లో
ఓకే ఆల్ ద బెస్ట్ మంచిగా చెప్పండి
ఆ సిక్స్త్ టు సెవెన్త్ ఇచ్చాడు కానీ కొంచం స్టేజ్ ఫియర్ ఇంకా పోలే
ఓకే ఓకే ఫస్ట్ ఉమ్ ఫస్ట్ చిన్నపిల్లలికి చెప్తుండేనా
ఆ ఫస్ట్ ప్రైమరీ ఇచ్చాడు ఫోర్త్ ఫిఫ్త్ అది అయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ హయ్యార్ ఇస్తా అన్నాడు
ఉ హు
ఇంకా సమ్మర్లో ఎగ్జామ్స్ అయిపోయినాయ మీకు ఇప్పుడు.
లేదు ఇంకా కాలా మాకు ఇంకా టైమ్ టేబుల్ రాలే సో ఇంటికి వచ్చేసా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు
ఆ ఓకే ఓకే హాలిడేస్లో అయితే ఇగ టూర్స్ వెళ్లడమేనేమో
టూర్స్ ఏం లేదు హాస్టల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి హాస్టల్కి.
ఉ హు ప్రాక్టికల్స్ అయి
ఆ ప్రాక్టికల్స్ ప్రాజెక్ట్ ఒకటి ఉండే అది అయి పోయింది వైవా ప్రాజెక్టు
అంటే మీది బీకమ్ అంటే సోషల్ కదా
ఆహా బీకాం కాదు బిసిఏ
బిసిఏ నా
కంప్యూటర్ అప్లికేషన్స్
ఆ ఓకే ఓకే ఓకే ఇప్పుడు హాస్టల్లోనేనా లేకపోతే ఇంటికి వచ్చారా.
ఇంటికి వచ్చాను ఈ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు నేను కూడా ఉండేం చెయాలనేసి ఇంటికి వచ్చా
ఆ అవునా అవును ఇంకా టిఫిన్ చేశారా
ందాక లేచి చాయ్ దాగా కొంచెం ఇప్పుడు ంటాను మమ్మీ దోశ చేస్తుంది మీరు తిన్నారా
ఆ మా టిఫిన్ అయిపోయింది
ఏం చేసారు టిఫిన్
టిఫిన్ ఇడ్లీ
ఆహా
ఇడ్లీ చేసా తిన్నాము ఇప్పుడు స్కూల్ ఉంది ఆ టెన్ టు లెవెన్ వరకు అడ్మిషన్స్ కోసం
ఓ ఓపెన్ అయ్యాయా
ఆ జూన్ ఫస్ట్ నుండే స్టార్ట్ అయిపోయింది అంటే పిల్లలకి మాత్రం జూన్ ట్వెల్్ కి టీచర్స్ అడ్మిషన్స్ వస్తారు కదా అనేసి ఉండాలి అని ఫస్ట్ రమ్మన్నాడు
ఓకే ఓకే మీకు ఫస్ట్ ే మొదలైంద మీ ఫస్ట్ మొదలైంద
ఆా ఏంటి అర్థంమవట్లే
అంటే మీకు ముందే మొదలైందా స్కూల్
అవును ఫస్ట్కే అడ్మిషన్స్ ఉన్నాయి కదా ట్వెల్వ్ డేస్ అడ్మిషన్స్ నెక్స్ట్ పిల్లలు వస్తుంటారు ఈ మంత మొత్తం వన్ వీక్ మొత్తం అదే ఉంటాయి ఈ మంత్ మొత్తం ఆఫ్డే స్కూల్స్ే కదా
అవునవును మీరు ఎటు వెళ్ళలే టూర్స్ కి ఇటు సైడ్ చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు
ఇంక ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇంకా ఫార్టీ ఫైవ్ ఏ బోనే ఉన్నాయి
అవునవును
ఆ చూసుకెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు
ఇప్పుడు మొత్తం స్కూల్ బీజలోనే ఉంటారు
ఆ కానీ ఒక వన్ వీక్ ఎందుకంటే ఎండలు ఉన్నాయి కదా అనేసి వెళ్ళట్లేదు
ఈ ఎండలో ఎటయినా వెళ్తే హెల్త్ కూడా పాడైపోయిద్ధి
అదే అదే అందుకోసం అనే కొంచెం తగ్గితే వెళ్ళొచ్చని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఇంకా అన్ని సెమిస్టర్స్
ఆ అన్నీ క్లియర్ ఉంది ఇప్పుడు ఈ సేమ్ ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ అవ్వాల ఇది అయిపోతే అయిపోయినట్టే డిగ్రీ
డిగ్రీ కంప్లీట్
మీరు ఏ ఏ సబ్జెక్ట్ సోషలా సైన్స్ ఆ
సైన్స్ మెథడ్ లాంగ్వేజ్ తెలుగు ఇంకా మీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ
ఆ సిస్టర్స్ ఎవరు లేరు బ్రదర్స్ ఉన్నారు ఉమ్ తనది ఆ తనది డిగ్రీ అయి అపోయింది కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాడు కోర్స్ లో ఉన్నాడు
ఓకే ఓకే ఏమో ఇప్పుడ ఏదన్నా బయటికి ఎల్లే ఏదన్నా వర్ చేసుకుందామన్నా కూడా స్టడీ ఖచ్చితంగా
ఆ అవును చిన్న చికె క్వాలిఫికేషన్ అడుగుతున్నారు
క్వాలిఫికేషన్ అడుగుతున్నాను నేనే ఇప్పుడు ఇయర్ ఫస్ట్ కాబట్టి నాకు సిక్స్ కన్నా అబోవ్ అస్సలు ఇవ్వడం టున్నారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా
అవును ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది శాలరీ కూడా వస్తుంది లెండి
ఉహ్మ్ హు ఎక్స్పీరియన్స్ ఒక వన్ ఇయర్ అట్లా ఉం టె ఓకే చెప్పొచ్చు కానీ ఎక్స్పీరియన్స్ లేదనేసి ఇంతే అంటున్నాడు
ఓకే ప్రైమరీకి ఎన్ని ఎప్పటి దాకా చెప్పారు దానికుంద ఎక్స్పీరియన్స్
ప్రైమరీ నేను నర్సరీకి ఒక వన్ ఇయర్ ఏమో చెప్పా నా లాస్ట్ ఇయర్ బిఏడి కంప్లీట్ అయిపోయింది ఒక టూ మంత్స్ ఏమో చెప్పినా
ఓకే
ఇప్పుడు ఫిఫ్త్ అంటున్నాడు ఇవిస్ కానీ ఒక వన్ డె టూ డే వెళ్తే అర్థమైపోతాది
అవును ఎలా ఏమన్నా లైక్ ఎగ్జామ్ తీసుకుంన్ టారా మీరు జాయిన్ అయ్యే ముందు మీ
ఆహా ఎగ్జామ్ ఏమి డేమో క్లాస్ ఇవ్వమన్నాడు కానీ నాది మొత్తం బేసిక్ మొత్తం తెలుగు మీడియం కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అయితుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లో మాత్రం మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టంది కదా మనది బేసిక్ మొత్తం తెలుగు కాబట్టి టి నేను తెలుగులోనే ఎప్పగలుగుతా కానీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ స్టార్టింగ్ మాత్రం రాదు
ఉమ్ కమ్యూనికేషన్ ఉండాలి మ్ మరి ఏమన్నారు
వన్ డే ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే చెప్పండి అంటున్నాడు
ఓకే
ఒక వన్ డే ఇంట్లో ప్రిపేర్ కావాలి నెక్స్ట్ డే చెప్పాలి
ఊమ్ ఆ పిల్లలైనా క్లాస్ లో మొత్తం ఇంగ్లీషే ఉంటది కావచ్చు
ఆ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఏ ఉంటది కానీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంటే ఈ రోజుల్లో ఎవరు పట్లేదు
ఎంతగా అయింది ఆ
అ ఆ పిల్లలకైనా కొంచెం తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తానే అర్థం అవుతుంది కదా
అవునులేండి ఇప్పుడు మా డిగ్రీ లో కూడా అంత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉమ్ తెలుగుళ్లో చెప్తేనే కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటది
ఊమ్ వాళ్ళకి తెలుగు అయితేనే అర్థమవుది
ఊమ్ ఇంక లంచ్ ఏం చేస్తారు మరి
ఇక లంచ్ చేయ్యాలి ఇక కరీస్ మా చిన్న అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఎప్పుడు అంటాడు ఎప్పుడు కొంచెం ఆకలి అవుతే అప్పుడు ఎయ్యమంటాడు
ఆహ ప్రిపేర్ చేస్తారా చేయలా
చేయాలి ప్రిపేర్ అంటే ఏ ఇప్పుడే టిఫిన్ చేశాడు కదా కొంచెం టైం పడుద్ది
అ
మ్మ్ ఇంకో పెద్దబ్బాయి సెవెంత్ క్లాసు
ఓకే ఓకే ఎక్కడ మీరు టీచ్ సే స్కూల్
ఆ నేను ఆహా లేదు అట్లా వెళ్ళొచ్చు కానీ పిల్లలు ఉన్న స్కూల్లోకి వెళ్తే వాళ్ళు ఏమంటే కొంచెం భయం ఉండదు
ఆ అది అది క
మ్మ్ దాని కోసం అనేసి నేను వేరే స్కూల్ల్లో జాయిన్ అవుతున్న పిల్లలు వేరే స్కూ
మ్మ్ కానీ లక్ ప్లస్ పాయింట్ వస్తుంది అంటే టీచింగ్లో మీరుండి మీ పిల్లలు కూడా అందులో ఉంటే ఆ ఫీ డిక్లేర్ చేస్తారు కదా ఒక్కరికి
అవునవును ఫీ కూడా కొంచెం తగ్గిస్తారు కానీ కొంచం ఏంటంటే వీళ్ళకి భయం ఉండదు
అవును లే మా అమ్మ ఇక్కడే ఉంది అనేసి చూసుకుంటారు అవును
అదే అందుకోసం అనే కొంచం తెలిసే వారికి ఈ స్కూల్ లో ఉండదు అనేసి
నా స్కూల్ టైం అప్పుడు కూడా ఇద్దరు ఉండే వాళ్ళ అమ్మ అందులోనే టీచింగ్ చేస్తా ఉండే ఆ ఆమెకి ఫీ అసలు లే లేదు ఫ్రీగానే ఇంకొక అమ్మాయికి ఫీ కడుతుంది మ్మ్
ఇప్పుడు మేం వన్ మంత్ చేస్తున్న మాకు వన్ మంత్ శాలరీ ఇస్తే అందులో నుండి మేము ఫీ కట్టడమే ఆ లేకపోతే అసలు ఇవ్వడు త్రీ మెంబర్ స్ ఉంటే ఒకరికి ఫ్రీ ఏ స్ కుల్ అయినా
మ్మ్ ఇంకా వాళ్ళు ఇష్టారాజ్యం చేసుకుంటారు ఆ లంచ్ మనకే
ఏంటి
ఇంకా వాళ్ళు మీరు ఉన్నారంటే ఇంకా ఇష్టంగా ఉంటారు
అవునవును వెళ్ళ నెస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ కొంచెం బయట స్కూల్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతా స్కూల్కి వీళ్ల స్కూల్ కే వెళ్తా పిల్లల స్కూల్కి
ఆ వెళ్ళండి
మ్మ్
మీరు బీఈడీ తెలుగా
ఆ తెలుగు లాంగ్వేజు మెథడ్ సైన్స్
ఓకే
ఇక్కడ ఆసిఫాబాద్ లో చేసా లాస్ట్ ఇయర్
ఆహా
ఆ స్కూ లో త్రీ మంత్స్ టీపీ ఉంటుది ఫస్ట్ మాకు కూడా సెమిస్టార్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్, ఫోర్త్ నాలుగు సెమిస్టర్స్ ఉంటాయి.
అవునా టీచర్స్ కూడా ఉంటాయ.
అవును సెమిస్టర్స్ ఉంటాయి నాలుగు ఆ నాలుగు సెమిస్టర్స్. ఎగ్జామ్స్ ఉంటాయి.
అ
సైకాలజీ, మెథడాలజీ ఇవి.
ఉహు.
రికార్డ్స్. త్రీ మంత్స్ గవర్నమెంట్ స్కూల్కి మనకి పంపిస్తారు.
ఆఓ
హ్మ్.
అక్కడ ప్రాక్టికల్ లాగాన.
ఆ ప్రాక్టికల్స్ కూడా ఉంటావి ఇప్పుడు. ఫైనల్ ఎగ్జామ్స్ కు ముందు ప్రాక్టికల్స్ కూడా.
సరే మరి.
ఆ ఓకే.